హలో
హలో
ఆ రింగ్ ఆయంద పోను
రింగ్ అయ్యింది రింగ్ అయ్యింది.
ఆహ్ ఓకే ఓకే ఉహ్మ్ ఏం చేస్తున్నావ్
ఏం చేస్తాలే
ఉహ్మ్
అ
మారీ ఇంకా సంగతులు. నేనా ఊరికొచ్చాను ఊర్ ఇంట్లో ఉన్నాను గా. పండకొచ్చా అన్నమాట ఊరికి.
అందుకా నా కాల్ చెస్ ఫోన్ చేయాలే ఊరికెల్తేనే గా కాలి అయేద్ ది
ఆహ్ అంతేగా ఇంకా కాలియేగా. ఆహ్ అక్కడ ఉంటే అన్ని సరిపోతాయి. ఉహ్మ్ ఆహ్ ఊరికి వెళ్తే కలియేగా పల్లెటూరు. బాగుంటాది చక్కగా ఫ్రెష్ ఎయ్రు. అంత పొలాలు, చెట్లు, తోట్లు.
ఉహ్మ్.
చెరువులు బాగుంటాది అంత. ఈసారి మీరు కూడా రావాలి మాతో పాటు.
అలాగే తప్పకుండా. ఇప్పుడేంటి ఇదన్ పండక్ వెళ్ళవా ఊరిక్ కేలవా.
పండగ కదా వెళ్దామంటే పిల్లలతో పాటు. నే రంజాన్ పండగ కోచి చిన్ది కదా.
ఓకే ఓకే హ్మ్ ఎంజాయ్ బాగా.
ట్టాల అంతా
ఉహు.
ఇంకా పిల్లలను తీసుకొని వచ్చా.. ఆ ఉంటాం.
హ్మ్. పల్లెటూరి వాతావరణం ప్రశాంతంగా ఉంటాది చక్క చక్క. అంతే
ఆ ఎంజాయ్ చేయడమే ఆ. శుభ్రంగా వంటలు చేసుకుంటా ఆ చుట్టు పొలాలు.
ఏమేస్తారు మా గాని అంటే. అంటే మీరు పొలాల్లో ఏమ్ వేస్తారు.
వరి వరి వేస్తారు మొక్క. జొన్న ఆ రెండే. కువేస్తావు
ఓకే
మొక్కజొన్న చేట్లు ఆ అయి తక్కువ అదిను మొక్కజొన్న ఏస్తారు ఇంకా చిక్కుడుకాయలు అయి కూరగాయలు చిన్న చిన్న వి ఏస్తారు
హ్మ్ హు అవును ఇప్పుడు హాస్పిటల్స్ చ పూల్ సి
అయ్యా ఒక చిన్న స్కూల్ ఉంటది అంతే బాగా పల్తూరు హాస్పటల్ రావాలంటే పక్కన టౌన్ తెల్లాలు
ఓహో
ఒకారం ఒక చిన్న డాక్టర్ ఉంటారు వు అంతే ఏదన్న ఎమర్జెన్సీ అయితే
ప్రాథమిక చికిచ్చా
ఆ ఇంకెక్కడికైనా వెళ్ళాలంటే పెద్దదైయితే ఇంకా టౌన్ కెళ్ళాలి స్కూల్ కూడా ఆ ఇప్పుడు ఆటోలు వచ్ చ్నేయ్ గదా ఇంకా ఆటోలు ఉంటయ్ ఆ బస్ రైల్వే స్టేషన్ లేదు గాని బస్సు ఉంది
హ్మ్ అయితే ఇగ బస్సెక్కి ఏళ్పోయావా మీ
అంతేగా ఇప్పుడు బస్ తేమేయ్ తక్కువే ఆటోలే ఎక్కువ
ఓకే హ్మ్ అవి కూడా టైం కు ఉండవేమో కద ఎక్కడన్నా ఏంగాన్
ఆ ఎమర్జెన్సీ అయితే ఇంకా ఆ ఆటో యే ఎక్కువ మ్మ్ బస్ అసలు టైంకి వస్తాయిగా కావాలన్నప్పుడు రావు
మ్ అదేగదా చక్కగా గా రైల్వే స్టేషన్ ఉంటే మీకు బాగుంటుంది అంతకంటే ముందు హాస్పిటల్స్ ఉంటే ఈ గ్రామంలో
ఆ హాస్పటల్స్ అంటే ఇంకా టౌన్ కెళ్లాల్సిందే మ్మ్ కొంచెం పల్లెటూరులో కొల్కుంటాది మ్ స్కూల్ కూడా పదో తరగతి వరు కే ఉంటది ఇంక కాలేజీలు అయ్యి యేమైన చదవాలం టె
మ్మ్ హ్మ్ ఇప్పుడు ఆ స్కూలో ఆడపిల్లలు కూడా ఉం టారా ఓన్లీ మగ పిల్లల్ ఇప్పుడు ఆడపిల్లల్ని, ఆడపిల్లల్ని చదివించకూడదు అలాంటియన్ని ఉం తయ్యారీ కాగూద
అలా ఏం లేదులే ఇప్పుడు కొంచెం డెవలప్ అయ్యారు కదా అందురూ ఉంటన్నారు ఆడపిల్లలు కూడ చదువుకుంటున్నారు ఇంతకుముందు కాలంలో అయి తె పంపించేవాళ్ళు కాదు ఆడపిల్లల్ని బయటికి మ్ ఇప్పుడు ఆళ్లు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు కదా
మ్
ఉవ్
అదేేలె ఇంకా పోనిలే ఇప్పుడు పల్లెటూర్లు కూడా డెవలప్
డెవలప్ అవుతుంది
మ్ అంటె పల్లెటూళ్ళె కదా ఉన్నాయ్ కదా మరి పట్ ట్టనానికి పట్టుకొమ్మలు అంటారు
అవును చదువుకుంటే ఇంకా అయి కూడా ఆల్లు కూడా నమ్మర్ నమ్మ ఇక్కడ
మ్ ఇంకా మీ పెరట్లో కూరగాయలు లాంటివి ఏవనా పండిస్తారా
ఆ పండిస్తాం మా వరకు మాక్ పెరట్లోయ్ సరిపోతాయి చిక్కుడుకాయలు ఆ ఆకుకూరలు వంకాయలని టమాటాలని ఇంకా గోరింటాకు అయితే పెద్ద పెద్ద చెట్లు ఉంటయి మందారం చెట్లు గులాబ్ పూల చెట్లు అట్లు
ఉమ్
ఇకా పొయిన సార్ అయితే అదేంటది సొరకాయ సొరకాయ పాత్ర కూడా పెట్టాం
ఓహో ఎప్పుడు తాలేదేంటి మరి మాకు
ఈసారి తీసుకొస్తా
ఉమ్
ఛీజన్ కదా ఇది సీజన్ పంట కదా
ఊహు అదే అదే అయితే నీకన్నీ వస్తాయి ఊరి నుంచి నీకన్నీ వస్తాయి
వస్తయి వస్తయి
ఉవ్
అందరూ చుట్టాలే అ అలాగే అలాగే ఈసారి నుంచి ఎవరు ఆ ఊ
ఆర్గానిక్ గా పండిస్తారు కదా.
అవును ఈసారి వచ్చేటప్పుడు మీకు కూడా తీసుకొస్తాను. కూరగాయలు ఫ్రూట్స్ ఊ పచ్చడి పెట్టి ఆ అవి కూడా ఉంటాయి చెట్లు ఉన్నాయి. ఊ
ఆదా ఉండే జాహ్నమైతే
ఆ అవును ఎప్పుడో వెళ్డానికి కుదరదుగా ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి
సనం
ఆ వచ్చారు వాళ్ళు కూడా ఇంకా సెలవులే ఇంకా పిల్లలకి పరీక్షలు అయిపోయినాయి.
అ
ఊ సెలవులు కదా అని, ఇంకా ఊరికి తీసుకొచ్చా అన్నమాట.
ఉహా అయితే అందరూ వస్తారు, కలిసి వండుతుంటారు.
ఆ అవును ఉంటారు బియ్యాన్ని అది మీరు కూడా రండి పండగ. ఓకే తప్పకుండా
ఆ ట్రై చేస్తా ఇ ప్రయత్నిస్తా రావటానికి అది ఇంకా అందరం కలిసి బాగా ఆనందంగా దరు చెస్తార అన్నమాట.
ఆ ఆ పొలాలు పొద్దున్న ఎలితే ఆ పొలానికి బాబుద్దాం అది ఇంటికి చల్లగా తదిహయగా ఎండాకాలంలో
అదే మాకు ఇక్కడంతా కాలుష్యం ఏ ఊ దదా పట్ ఆ ఆల్లు అంటే ఆ సౌండ్ బ యోషను శబ్దాలు పొగలు కాలుష్యాలు అ ఒక బిజీ లైఫ్ అనమాట
ఆ మీరుండేది బాగా సిటీ అనుకుంటా
కాదు ఎవర్ ఇళ్లలో వాళ్ళే హుమ్ ఎవర్ పనులు వాళ్ళవి ఒకరితో ఒకల కి సంబంధం ఉండదు మీరంతా చక్కగా ఆరుబయ టా కూంచుంటార్ కదా సాయంత్రం పూట
అవును బయటే ఉంటారు అందరూ ముచ్చట్లు చెప్పుకుంటా
హుమ్
ఉమ్ పెద్దోళ్ళు ఉంటారుగా వాళ్ళందరుూ బయట కూర్చొని మంచి చెడు చెప్ చెప్తూ ఉంటారు
హ అలా ఉంటే బాగుంటది కదా
తది అవును
ఉమ్ ఇక్కడ ఉండదు ఇంటికి ఒకళ్ళు ఇద్దరము ఉంటాం నలుగురు అంతే పిల్లల స్కూల్కి నిన్నా తీస్ ఇగ నేను ఇంట్లోనే గా వంటలు చేసుకుంటా ఇల్లు ఉల్చుకుంటా తెంచుకుంటా హుమ్ సర్పోధి అంట్లు తోంకుంటా
ఆ ఆ పట్ణల్లో ఆ సిటీస్ లో అంతే
అంతేగాని మనషులు కనపడరు
అవునా ఆ ఉమ్ అపార్ట్మెంట్
మీ పల్లెటూర్లు బాగుంటాయి చక్కగా అందరు పలకరించ్చుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ
ఉమ్ అవును సాయం చేసుకుంటరూ అవును
ఉమ్
హ్మ్ ఏ కదా ఏ కష్ ష్టం వచ్చినా అందరూ కలిసి ఉంటారు చక్కగా సాయం వస్తారు
ఉం కానీడ్ ఆ స్కూల్ ఆ హాస్పిటలు కాలేజీలు కూడా ఉంటే కొంచెం బాగుంటుంది కదా ఇబ్బంది లేక
దూరంలోనే ఉన్నాయిలే ఓ పది కిలోమీటర్లు వెళ్తే దొరుకుతాయి అన్నిీ
ఇప్పుడు అత్యవసరం అంటే ఆ పది కిలోమీటర్ల కదా ఇంకా మరి బట్లా కొ ఇప్పుడు అయ్యన్నీ అక్కడే ఉంటాయా మీరు
ఆ చిన్న చిన్నయి ఉంటాయి గాని ఎ ఎక్కువగా పట్టణానికే వస్తాం
ఆ
ఉం అక్కడ దొరుకుతాయి కొన్ని మ్ అది ఇంక ఇది పచ్చళ్ళ సీజన్ గా మామిడికాయలు అయ్యన్నీ బాగున్నాయి చె
స్తా వస్తా ఇంక పచ్చళ్ళు పట్టుకొని వస్తావా
ఆ అవును మామిడి కాయలు ఉసిరి కయలు పండు మిరపకాయలు అయన్ని దొరుకుతాయి ఆ టమాటలు అయన్నీ మా పెరట్లోనే ఉన్నాయి
గోంగూర కూడా
ఆ గోంగూర తాటి చెట్లు కూడా ఉంటాయి మా పెరట్లో మీకు తీసుకొస్తా వచ్చేటప్పుడు తాటి ముంజలు
ఆల్రెడీ. కాపోతే పోసుకొని తింటా ఒంట్లో
కొన కొని ఆ ఇంకా సిటీస్ లో అంతే గా
అవునవును ఎక్కడ కొంచెం ప్లేస్ ఉంటే అపార్ట్మెంట్లు కట్టేస్తారు. ఇంకా చెట్లు పెంచుకోడానికి ప్లేసేం ఉంటది.
ఏంటీ భోజనం అయ్యిందా
భోజనమా లేదు ఇంకా చెయ్యాలి. హ్మ్
ఏంటి సంగతులు
ఏం ఉన్నాయి.
హ్మ్
ఏమున్నాయి. ఇంకా చెప్పాలి
సరేలే ఐతే ఉండనా మరి
ఆ సరే అయితే
ఉంటాను బాయ్